హలో ఆ ఆ వినిపిస్తుందా ఆ ఆ ఎప్పుడైతే ఆ యొక్క అంటే అమృతములో అమృతము ఆ యొక్క రాక్షస్ ని బ్లడ్ రెండు కలిసి మెడ లో అప్పుడు ఆ రాక్షస్ డేమో చనిపోతాడు అప్పుడు రెండు రెండు డ్రాప్లు అనమాట కింద పడతాయి భూమి మీద అందులో ఒకటి ఒకటి ఎర్రగడ్డ ఒకటి తెల్లగడ్డ పుడతాయి
ఎర్రగడ్డ తెల్లగడ్డ
గార్లిక్ అను ాం కాదా అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఈ యొక్క ఎర్రగడ్డ తెల్లగడ్డ అనేది ఏ టెంపుల్స్ లో గాని స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించరు మీరు ఎక్కడైనా
అంద్ అదే నా కారణం ఇది దానికి ఎక్కడ ఏ టెంపుల్స్ లోనూ వాడకపోవడానికి ఒకే
ఇది కారణం అన్నమాట అంటే ఏంటంటే రాక్షసుల యొక్క గుణాలు వస్తాయి అన్నమాట ఎవరైతే అవి తుంటారో తింటారో ఎరగడ్డ తేల్గడ్డ ఎందుకంటే అది వచ్చిందే రాక్షసుల యొక్క బ్లడ్ నుంచి వచ్చింది అది అందుకని మీరు అబ్జర్వ్ చేస్త చూసినట్టు అయితే స్వామివారికి స్వామివారికి ఏ టెంపుల్ కానీ ప్రసాదాలు చేసే దాంట్లో కాని మీరు ఎక్కడైనా చూడండి తిరుమలలో కూడా చూడండి ఎర్రగడ్డ తెల్లగడ్డ వెయ్యరు కనీసము మన ఇంట్లో
గమనించాను పొంగలి కూడా అక్కడ ఇస్కాన్ టెంపుల్ లో కూడా మనకి పొంగల్ పెట్నప్పుడు ఎక్కడ ఆనియన్ అనేది కనిపించ కనిపించదు తెల్లగడ్డ అనేది కనిపించదు ఇక్కడ ఒక ఇస్కాన్ నాట్ ఓన్లీ కాను ఆ మా యిద్ చాలా గుళ్ళో నేను చూసిన వాడు ఇప్పుడూ ఐడియా వస్తాంది
ఆ అవును సో ఇది అన్నమాట అందుకనేసి ఎర్రగడ్డ తెల్లగడ్డ తింటే ఏమిటంటే ఆ యొక్క మీరు అబ్జర్వ్ చేసినట్లాంటివి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారులేండి ఎర్రగడ్డ తిరిగే ఎలగడ్ ఎర్రగడ్డ తెల్లగడ్డ తినే వాళ్ళ యొక్క బాడీ నుంచి వచ్చినటు అటువంటి యక్క స్మెల్ అంటే చెమట తినని వల్ల చెమట అది డిఫరెన్స్ తెలిసిపోతుంది క్లియర్ గా మనము ఎక్కువగా ఆనియన్ కలిపి తినే వాళ్ళకు చెమట నుంచి స్మెల్ అనేది మనకు భరించలేము అన్నమాట
బట్ అది కాదు బ్రో ఆనియన్ తింటే హెల్త్ కి మంచిది దాంట్లో వాటర్ వస్తేవా ఆ
అది నేను చెప్తాను అది నేను చెప్తాను సో ఇది అనమాట అంటే మీరు అది గాడ్ అనమాట అంటే ఏంటంటే బాడీ అటువంటి స్మెల్ ని ఇస్తుంది అనమాట అది సో మీరు అన్నట్టు మీరు అన్నట్టు మీరు అంటే ఎగ్జాంపుల్ ఎగ్స్ కానివ్వండి నాన్వెజ్ కానివ్వడి దానీ తర్వాత ఆనియన్ గార్లిక్ కా కొ కొన్ని రకాల ఫ్రూట్స్ కానివ్వండి వాళ్ళు కావాలనే దాన్ని ప్రచారం చేస్తారనమాట తల్లి చేసే తల్లి చేసే మేలు ఉల్లి చేసే మేలు తల్ కూడా చేయదు అని అంటారు అదెలా సాధ్యం అవుతుంది అది కరెక్ట్ కాదు కదా తల్లి ఎంత తల్లి తో ఎలా తల్లిత కంపేర్ చేయించాల అసలు ఆ స్టేట్మెంట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు అలాగా ప్రాస్కి ప్రాస్ క అది బాగుంది కదని చెప్పేసి ఈజ్ చేసేస్తారనమాట
సరే ఈ సామెత ఎందుకు వచ్ చ్చింది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయ్యదు అనే సామెత ఇప్పుడు మీరు అన్నట్టు ఒక రాక్షసుని తల నరికి కినప్పుడు రక్తము అనేది అమృతము రక్తము అనేది రెండు రెండు చుక్కలు నేల మీద పడ్డం వల్ల దాన్ని యూస్ చేరు అని అనే అన్నారు కదా సో ఇప్పుడు ఆ ఉల్లిపాయ అన్ అనేది ఆ సామెత ఎలా వచ్చింది ఎందుకొచ్చింది
అదే అప్పట్లో ఎన్ టంటే అదే ఎక్కువగా ఉండేదనమాట టా అప్ ప్పుడు మీరు అబ్జర్వ చేసినట్లయితే చద్దన్నము ఎరగడ్డ కలుసు ఎరగడ్డ అంట అదే ఆ నానియను ఎరగడ్డ తింటారు అనమాట అలా తిన్నప్పుడు ఏమవుతు ఏందంటే వాళ్ళు ఎక్కువగా కష్టపడతారు కదా కష్ న్నప్పుడు బాడీకి అనే కొంచం మరి తినడానికి ఎక్కువ అన్నం అన్నం తినడానికి అది ఘాటు కదా కొంచెం మన తిన్నప్పుడు లైట్గాద ఏం తినడానికి అంత హ్యాపీగా ఉండదు కొంచెం ఘాటు వస్తుంది ఆ ఘాటు వచ్చినప్పుడు వీళ్లు ఎక్కువ అన్నం తినేస్తారు అనమాట ఘాటికి భరించలేక సోకలగా ఎక్కువ పక్కలు వెయ్యడానికి అది ఇసేస్తారు
అంటే మీరు చెప్పేది సైన్స్ ప్రకంగా చెప్తున్నారు ఆమరైట్
అవున అవును కరెక్ట్
ఆ ఓకేదాం
అప్పుడు ఏమవుతుందంటే అందుకే రా ఉల్లి ఉల్లి తినరా ఐ మీన్ ఉల్లిగడ్డ తినరా అంటే ఆనియన్ తినరా కొంచెం ఎక్కువ తింటావు ఇది ఎక్కువ పని చేయగలుగుతా ఉన్నట్టు ఆ టై లో అలాగా అది పాపులర్ అయింది అంటే తల్లి చేసే అవును అవును అవును ఉల్లి చేసే మేలు తల్లి కూడా
తల్లి చేయ్యదు అననేసి ఓకే నేను అనుకున్నాను ఎందుకు నేను అనుకున్నాను ఉల్లిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయేమో విటమిన్స్ ఎక్కువ ఉంటాయేమో ఆ అదే కాకుండా ఇప్పుడు ఆనియన్ తీసుకోవడం వల్ల అంటే హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది అనిని చెప్పి ఒకటి రెండు పేజీల్లో కూడా బాగా చదివినను అనమాట ఉల్లి తినడం వల్ల వచ్చే లాభాలు ఉల్లి తినకపోవడం వల్ల వచ్చే నష్టం టారు అని చెప్పి ఈ టూ వేరియేషన్స్ ని డిఫరెంట్ డిఫ డిఫరెంట్ యాంగిల్స్ లో పెట్టి మనకు ఒక పారాగ్రాఫ్ టైప్ లో ఆ ఆ ఉమ్ అంటే సెంటెన్స్ టై లో ఫార్మేషన్ చేసి
ఉహుమ్ సరే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను మీరు కూడా యాక్సెప్ట్ చేస్తార అనుకుంటున్న మీరు మామూలుగా కొందరు బాగా హై క్లాస్ బ్రాహ్మన్స్ ఉంటారు కదా బ్రాహ్మన్స్ ఆనిన్ గార్లిక్ తినరు ఆ ఆనిన్ గార్లిక్ తినరు తినరు వాళ్ళు అందంగా ఉండరా హ్యాపీగా ఉండరా ఆనందంగా ఉండరా ఎనర్జెటిక్గా ఉండరా జస్ట్ అడుగుతున్నాను మిమ్మల్ని
హు హాహా మీ ఉంటారు ఉ ఉంటారు ఎందుకు ఉండరు వాళ్ళు చెప్పే వాళ్ళ వాళ్ళు చిన్నప్పటి నుంచి అవి అనేది నేర్చు కుంటారు కదా అబ్బాస్ వాళ్ళ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా ఆ వత్తులు పలకడము అవి నేర్చుకోవడమో అవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇదయి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఉమ్ దాన్నే ఇజేస్ కుంటూ ఉంటారు కదా
ఎక్సాక్ట్లీ సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లంటే బ్రాహ్మీన్స్ కి అంటే బ్రాహ్మీన్స్ అనకూడదు కానీ ఎవరై తే ఇలాగా ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతూ ఉంటారో అంటే నాన్ వెజ్ తీసుకోకుండా ఇలాగ కొన్ని ఎక్కువ ఆ అంటే ఒక మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటా ఉంటారు గీ కానివ్వండి కర్డ్ కానివ్వండి బటర్ మిల్క్ కానివ్వండి మిల్క్ కానివ్వండి ఎవరైతే ఇవి తీసుకుంటారో వాళ్ళ క బి బ్రెయిన్ అనేది షార్ప్ గా ఉంటుంది ఒకటి దాని తర్వాత మనకి అక్చువల్లి మిల్క్ ఎవరైతే తీసుకుంటారో అది కంప్లీట్ డైట్ అనమాట అంటే మిల్క్ తీసుకుంటే మోస్ట్లీ ఏం తీసుకోకపోయినా పర్వాలేదు అనమాట అంటే అ అన్ని కంప్లీట్ పోషకాలు దాంట్లో ఉంటాయి
మిల్క్ లో
మిల్క్ లో ఉంటాయి మిల్క్ అనేది కంప్లీట్ డైట్ అంటారా మీరు క్కడైన విన్నారా సంపూర్ణా సం పూర్ణామ్ ఆహారం అని అంటాం సంపూర్ణ ఆహారం ఏంటంటే మిల్క్ మీరు అబ్జర్వ్ చేయండి పిల్లాడు పిల్లవాడు ఒక సిక్స్ మంత్స్ వరకు లేదా వన్ ఇయర్ వరకు త్ ఉమ్ ఓన్లీ మదర్ మిల్క్ తోనే తా ఉంటాడు మరి తనకన్ని క వస్తున్నాయ్ కదా కావాల్సినటువంటి బాడీకి
తల్లిపాలు మాత్రమే తాగిచ్చాలి పట్టిచ్చాలి అంటారు
రి ఎందుకు సేమ్ అది పక్కన్ బెట్టండి ఆవు పాలు తాగ్తది కద ఆవు దూడ అ మరి ఆవు దూడ నాన్ వెజ్ తింటాదా మరి ఆ నాన్ వెజ్ ఎ జస్ట్ నాన్ వెజ్ కాదు చెప్త నాన్వెజ్ కాదు ఆ ఆర్ని ఆనియన్ గార్లిక్ కాని నాన్ వెజ్ గానీ ఆవులు దొ బ ఉమ్ ఏమన్న జంతువులేమన్న తింటాయా
అది పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు అదే నేను మనమూ అ వాట్రంతా వేస్తాం
కదు కదా అంటున్నా
కదా తినవు కదా
ఆ
బియ్యం గడిగిన్ నీళ్ళు తాగడము అట్లాంటివైతే త్యార్ తౌడు లైక్ అట్లాంటివై తె తీసుకుంటాయని తెలుసు ఈ ఆనియను ఇవ అన్ని తెలీదు నాకు
ఉమ్ పోని అ పోని గుప్పమేమన నాన్వెజ్ తింటదా గుర్రం గుర్రం నాన్వెజ్.
గుర్రం నాన్వెజెందుకు తింటుంది
స్ట్రాంగు చ అన్నిట్లో మనం గుర్రంతో కంప్యార్ చేస్తాం కదా గుర్రం లాగా పన్జేయాలని మరి గుర్రం తిందు కదా. మరి గుర్రమంత ఆక్టిగెలా ఉ దీ
అది దేముడిచ్చిన ఇది
ఆ ఎగ్జాక్ట్లీ ఉమ్ ఎగ్జాక్ట్లి నేన్ జెప్పేదేంటంటే మనము ఇప్పుడు సరే అది వదిలెయ్ండి ఇప్పుడు మన పులినో సింహాన్నో దీసుకొచ్చి దాని ముందు ఆ క్యారెట్లు బీరుట్లు బీట్రుట్లు యాపిల్స్ చాలా కాస్ట్లీ ఐన ఫ్రూట్ ఏంది మీకు. మీక్ తెల్సి కాస్ట్లీ ఐన ఫ్రూటేంది ఫ్రూట్ ఫ్రూట్ పలం
ఫ్రూటు కాస్ట్లీ అయినదొచ్చి పట్టికులర్ గా తెలిదు కా. కానీ ఉమ్ పీచ్ నాకిష్టమైంది పొమోగ్రనేట్.
అ. పొమోగ్రనెట్టు బాగా వల్ చి దాన్ని ఆ ఒక మ్ ఒక మనకు ఒక ఎంతంటే ఒక ఒక ముంతనుకోండి. ఒక ముంత పొమగ్రనెట్ వొల్చి ఆవుద ఐ మీన్ అమ్ సింహం దగ్గర గాని పులి దగ్గర గాని పెట్నామనుకోండి అద్ తింటద
అసలు మనం బతుకుతామ పెడితే ఫస్టు అహ తినదు తినదు.
ఆ సో పులికి సింహలక్ కి అదోన్లీ ప్యూర్ నాన్ వెజ్ అనమాట సో ప్యూర్ నాన్ వెజ్ అ టె డైరెక్ట్ గా చంపి తినేస్తాయి ఆ యొక్క మాంసాన్ని మనిషి కూడా నాన్ వెెజ్ తినాలి అంటే డైరెక్ట్ గా చంపి తినమనండి డైరెక్ట్ గా పచ్చిది తినమనండి తినడు
తినరు
ఎందుకు యాక్చువలి పులి దాని క నేచర్ వేరే మనిషి యొక్క నేచర్ వేరే అనమాట అందుకే మన పళ్ళు వేరేగా ఉంటాయి కుక్క పళ్ళు వేరేగా ఉంటాయి సింహము పులి పళ్ళు వేరేగా ఉంటాయి ఐ మీన్ పళ్ళు టీత్ టీత్
అవునవును
సో దాన్ దానికి మీరు అన్నారే ఒక స్టేట్మెంట్ అన్నారేది నేను మళ్ళీ దాన్ని గుర్తు జేస్ తనా దేవుడు దేనికి స్పెషాలిటీ చాడో దానికే ఇచ్చాడ అనమాట
అవును దానికే ఇస్తారు ఇప్పుడు అదే కి ముసలి కూడా క్రొకోడయిల్ కూడా అంతే వాటర్ లో ఉన్నంత సేపు దాని బలము ఏను కంటే వెయ్యిన్తల్ రెట్ తిను పున్ టుంది అది వాటర్ లోని బయట వచ్చేసినాక దాన్ని స్ట్రెంగ్త్ అనేది జీరో
ఎగ్జాట్లీ కనీస కుక్క కూడా కుక్క కూడా దాన్ని చంపేస్తుంది అనమాట బయటకు ఒస్తే అదే నేలల్లో ఉంటే లేదే నేల లలో ఉంటే ఏని
ఏం అవును అది బలము అది దేవుడు జెప్పినట్టు ఒక్కొక్ కోరికి ఒ కోక్ కా స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది కదా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు లైక్ నాకు అర్థం మైన్ నైన్త్ వరకంటే జంతువులకి మండ్ సెట్ వేర లా ఉ టుంది ఆ వీళ్ళ మనుషులకనేది మైండ్ సెట్ వేరేలా ఉంటుంది బోతార్ నాట్ సేమ్ అంటారు అంతే కదా ఆ ఆ
కాబట్టి దాన్ని గురించి మనము మ ట్టడంటే చాలా పెద్ద టాపిక్ అనమాట కానీ నేను ఏమంటానంటే నేనుమంటానంటే యాసే హ్యూమన్ బీయింగ మానవునిగా మనము వేరే వాళ్ళని ఆ చంపి తినే అంత అవసరం లేదనమాట
ఊ
వేరే వాటిని చంపి తినే అంత అవసరం రాదు మనము ఇప్పుడు నాన్ వెెజ్ అనుకుంటే బతుకున్నాయి కదా మనిషులో ఐ మీన్ నాన్ వెెజ్ అనుకుంట కూడా ఉన్న వాళ్ళు జీవితాంతం ఉన్న వాళ్ళు వెజటేరియన్స్ ఉన్నారు కదా
ఉన్నారు
మీరు అబ్జర్వ చేసినట్టు వాళ్ళ ఎక్కువ రజు బట్తారు కూడా
నా నాన్వేస్ తినకుండా ఉండేవాళ్ళు
థిన్వాల్ ఆండ్రి చానిపోతరు తొందరగా చనిపోతారు ప్లస్ ఏంటంటే బాడీ లోపల అది ఉంటది కదా ఆ చూస్తాం ఇంకది తర్వాత కంటిన్యూ చేస్తాం అది ఉ